హలో
హలో
హలో
తిన్నారా
తిన్నాం మీరు తిన్నార
ఏంకురా
టమాటా మీది
మాది కూడ టామాటే
ఏం చెత్తన్లు
ఏంలే కాలి
క్రికెట్ ఆడతాన్ల
అర్దను
బ్యాటింగ్ అబ్బవాలి
బ్యాటింగ్ ఎప్పుడు బ్యాటింగ్ మ
బ్యాటింగ్ కొంచెం తక్కువ చేయాలండి
హ
బ్యాటింగ్ కొంచెం తక్కువ చెయ్యాల
ఎందుకు
ముఖం అంతా ఖరాబ్ అవుతుది
క్రికెట్ బ్యాటింగ్ దానికి సంబంధం
బాల్ గట్లా తాకుత కాని
హ అది కావను గ్రౌండ్లా
మీర గ్రౌండ్
ఆ
ఇదే నా గ్రౌండ్
నాది
ఎంత మందిడు తలత్రికట
ఏ పా ఏ దశ
అందరు మీ వాళనా
మహలె
అంత కొని చేత్తాలి బ్యాటింగ్
ఏంటి
బ్యాటింగ్ ఎంత పని చేస్తారు
ఐదు ఐదురు
ఇంకా
ఐపిఎల్ చూసిలామన్న
చుసినా
మీరే ఫ్యాన్
ఏ అదేదాం దన్న మన
అది పర్టిక్యలర్గా ఉంటది ఒకటి
పర్టిక్యలర్ ఎమ్ లేదు మన
చెప్పండి మేము అనుకుంద
నిరేటిటీం
ఎస్ ఆర్ హెచ్
అవి కూడా ద
ఏ నాక ఏదో కాదనిపిస్తాను మీరు మీ మాటలో తేడా ఉంది
నాకైతే అదే అనిపిస్తాం
నాకైతే తేడా అనిపిస్తంది
నాకైతే అదే అనిపిస్తుంది మరి మీరే కొంచెం తేడా మాట్లాడత మీదే వేరే టీం కావచ్చు
హహే కాద మ పక్క వేస్తారు వచ్చి నేను ఇంకంత క్లారిటీగా చెప్పిన
మీరు పక్కా లక్నో అనుకుంటామడి
హకా తెలుగు బద మేము తెలుగు విద్యాల తెలుగు విద్యాల కొట్టి ననన న తెలుగు బిడ్డలా పెట్టి తెలుగు సపోర్ట్ చెస్తా
అందుకే తిలక్ వర్మ కాబట్టి నువ్వు ముంబై
నో నో ఇయామ్మ్ పాక్క నితష కుమార్ రెడ్డి ఫ్యాన్ ఇ అ ప ప
ఎంత పెటిన మొ నా నితీష్ కుమార్ రెడ్డి
ఆయన బాగానే పర్ఫార్మ్ చేసిండు మరి
కొంచం మోసం అయ్యిందా మొన్న
ఆ మొన్నే ఐంది గట్ల ఆ ఆర్సీవి కప్పు కొట్టింది కదా
ఆ
ఆ మీకి తీసాకపోయిండా అది
ఇష్టం లేద్
ఎందుకు
ఉత్తిగ్నే
మీరేది గెళ్తార అనుకున్నావ్
నేనా
ఆ
ముంబైకి గెల్తది అనుకున్న అసలు
ముంబాయ మీకు ఏమన్నా ఉందా ఆలోచన
ఉన్నది
ముంబయి కింద్ ఉంది నువ్వు ఎట్లా గెళ్తాంది అనుకుంటావ్
ఫస్ట్ లా గెల్తాది అనుకున్నా
ఫస్ట్ లా గది అది పర్ఫామ్ చేయలే ఏం చేయలేదు మీరు ఎట్లా గెల్తది అనుకుంట్రు చెప్పు
మధ్యలో కొంచెం చేసింది పర్ఫామ్ ఇగ అందుకే గెళ్తాది అనుకున్నా తర్వాత అస్సాం ట్రేన్ ఎక్కి
మాల సరేగాని కబడ్డి ఆడొచ్చా నీకు
చ్ ఆడ్రాద్ క్రికెట్ ఒకటె
డొల్లానా ఇది
హ్మ్
మీరు కబడ్డి చూత్తర
ఆ చూస్తస్
కబడ్డి స్టార్ట్ అయిందా
అయింది కాలే ఇంకా అక్టోబర్లా
ఏ ఛానల్లో వత్తది
స్టార్ స్పోర్ట్స్ తెలుగు జియో హాట్ స్టార్ అది కుడా చెప్పాలా మీకు తెలవదా
స్టార్ మా గోల్డ్ రాద
ఆ వత్తది వత్తది అలా కూడా అది ఓన్లీ తెలుగు టైటన్స్ అప్పుడే వత్తది
షెట్ మన కావాల్సింది అదే గా
ఆహా
నిన్ననే డిలీట్ చేసిన హస్టర్ ఇగ ఎందుకని
ఆహ
ఐపీఎల్ అయిపోయింది గా
సబ్స్క్రిప్షన్ ఉందా మీకు
ఏదో రీఛార్జ్ మందం ఉండే రీచార్జ్ కుడా నిన్ననే అయిపోయింది.
హ్మ్ సరే లేయి ఇక వేరే టాపిక్ మాట్లాడుర్రి ఇగ
సిన్మాలు చుత్తర
ఓ పొట్టు పొట్టు చుత్తా
సినిమాక్ పోతాళ్ళ మరి
రేపు పెద్ది రిలీజ్ గ పోవాలగ
ఎవలోవాళ్ళు పోతాళ్లు
మా బామ్మరిది గాడు వత్తా అన్నడు ఏమంటడో మరె
ఎంతన టికెటు
ఆ మా కాడ చీపు నూట పదే
నూట పద్
ఆ ఎక్కడైనా కూర్చోవచ్చు
ఏసి ఆ
ఊ
ఏసి ఆ
నాన్ ఏసే
ఉహు అంటే కొంచెం బాగుంటదా
ఏంటిది
థియేటరు
ఆ
స్నాక్స్ గానీ పాప్కోన్
ఊహె గసొంటివి ఉండవక్కడ
హై మార్క్స్ లెక్ ఉండదా
ఓ అయ
అంతా చీపా
ఆ చీపది అది ఒకప్పుడు ఫేమస్ ఉండే
ఊ
ఇగ చూసేట లేడు ఎవరు లేడు
ఉహు
మూ మూసేష్
ఫ్యాన్ షో పోతల లేకపోతే ఏ షో పోతల్
ఫ్యాన్షోనే
ఎన్నింటికి
కూతులు బాగున్నాయా మీ సైడు
కోతులు ఈ కోతి పెద్ద కోతుంది మా కాడ ఆ కోతిని ఒకసారి ఒకసారి వేయ్యాలి
కొడతారా కోతీని
ఏసుడే అ కోతిని
బాగుందండి కోతులు పట్టుకోపోయేటోళ్ళు రాలే
రాలే రాలే మీకడ ఉన్నర ఎవరైనా
ఉనడు ఉనడు పట్క ఓయిల్లు నిన్ననే ఉ కోతిని కొడతలా
కొట్టాలే కోతి బాగా ఎచ్చులు ఏతాంది
ఉహు కుక్కలు కుక్కలునయా ఏడ వెనకన ముందా
క్కాల ఉంది ముందుంది నీ మధ్యల ఉన్న ఒకల్ ఫుడ్డు
ఏంది చెప్
ఏ నాయి ఐపోయినయిరా మా వోళ్ళు ఎక్కో ఏతలు
ఉహు తిన్నార మరి
ఊ
ఏం కర్రీ
మా బామ్మరి గాడు స్టేషన్ పోయిండు ఇంక వతలేడు
ఓ పని ఉన్నట్టుందిలే
ఏం పని లేదు ఉత్తి నే ఒయిండు వాళ్ళ లవర్ కాడి ఓయిండు
హ్మ్ హు మీరు లేరా మరి
మాకు లేరు లవర్ లేరండి
మ్మ్ మ్మ్ ఇంగ మా సైడు కూడా వచ్చినయి కోతులు
ఆదే తక్కువ ఉంటె చెత్తన అస్సలు మ్మ్ బుగ్గలు తే
ఎక్కడున్నది ఆడతాల క్రికెట్
ఆడతన్నా
తం బ్యాటింగ్ చెత్తన్నట్టున్నవే సౌండ్లు వత్తాన్నాయి
బ్యాటింగ్ చేసేటోడు వాళ్కి బ్యాటింగ్ రాదు బాలింగ్ రాదు వికెట్లు! ! ! ! ! ! ! ! ఆ
గ మీరే
మన ఇంపాక్ట్ వేరు
మరి వొళ్ళు! ! ! ! ! ! ! ! ! మీ బాల్ని
ఆ
మీ బాలో వాళ్ళు దిగుతారు
నా వొళ్ళు సాకి ఊష లెక్క ఒకడు కర్రెగుంటాడు
మ్మ్
ఆయన దిగుతడు
మీరు ఇంటరాక్ట్ బానే అయితరున్నవే వైభ సూర్యవంశి లెక్క వైభవ్ సూర్యవంశీ లెక్క బానే అయితనట్టున్నదే ఇంపాక్ట్
ఆ వైభవ సూర్యావంశీ మూడు సెన్జర్లు మిస్ చేసి మీకు తెలుసా
తెలుసు సూసినం పాపం పోరాడాడు ఎడత్తండు మూలకు కూసోని
ఎంకరేజ్ చెయ్యాలి గానీ పోరాడకి గిర అంత ఎట్లా బాబు ఆ వాడు ఇల్లు కొన్ ఆదని ఇల్లు కొనుక్కున్నాడు మంచిగా ముంబైలా
మ్మ్
ప్రాక్టీస్ చేసేడానికి ఒక ఒకటి క్రికెట్ అది పట్టుకున్నా నెట్టు
ఆ
వాళ్ళ తమ్ముడు కూడా నెక్స్ట్ రంగాలా దిగుతండంట చిన్న సూర్యవంశీ అయితాడు కాాలకి
సూర్యవంశీ తమ్ముడా
అ
బ్యాటింగ్ బానే చెత్తాడు గా బ్యాటింగ్ బానే చెత్తాడు గా
ఆ
సుసిల్లా మీరు
మ్మ్
సర్లేండి
ఒక్క నిమిషం
సరే మరి బాయ్ అవు